- హలో
ఏం చేస్తున్నావ్
ఊక ఊరిక కూర్చున్న
హఆ
ఐస్ బావుందా ఫ్రెండ్స్
ఏంటి
కళ్ళు మండచ్చిన బాగా
నైట్ పడకోలేదా నైట్ ఎన్ని సార్లు మెల్కున అసలు ఆ
ఏదో డిస్కనెక్ట్ అయిపో రెండు సార్లు
ఏమో ఇదిేవు కాల్ కూడా అటెంప్ట్ చెయ్యాలి
అ ఏ మీ తమ్మునిది ఉందిగా మీ తమ్ముడు చెయట్లేదా అవు నీలా కోరిట ఇది
ఏమో వాళ్ళని ఎవరో చెప్పిన వాళ్ళ ఫెండ్స్ అని
ఆహ బస్ ఆపర్చునిటీ కదా
ఆ నీలా వల్ల నాకి నా వల్ల ఇ నా వల్ల బాగుపడినళ్ళు నన్నే ద్రోహం చేస్తారు
ఎవరుళదా
వైషూ వాళ్ళ వైషూ పావని వాళు పద్దంతా అంతే
వాళ్ళ ఏమ అన్నంట మకి
నువ్వు కూడా నాకు మిద్ద పైన పడుకోవాలంటే ఎంత ఇష్టం తెలుసా ఆ
అసలు
నేను కూర్చొని ఉన్నా అక్కడ అబ్బాయిలు ఉన్నారు
అరే పర్లేదు మే ఉంట అని
రూమ్ లో అయితే డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి అందుకే నే పైకి వచ్చేసా
ఆ హుమ్ దోమలు వాయిసున్నాయి ఏం మా రోజు దోమలు అబ్బ ఏమి కుడతాయి స్వామి
కంప్లైంట్ చెయొచ్చు కదా మేము ఆదేసుకొస్తాము అని అట్లే ఉన్నారు ఎందుకు
అది చేపిల్ల రిపేర్ చేపిల్ల ఇంకెట్లా వస్తాం అది వాష్రూమ్ చాలా ప్రాబ్లం అది మామూలుగా లేదు వాష్ రూమ్ నాది అబ్బో దానికి ఇప్పుడు ఎందుకు ఊరిక ఎంత పోతున్నా పైకి పోతున్నా
అదిక అది పైన ఫ్లోర్ కన్నా పోంది
పైనంత దోమలు ఎక్కువబ్బా రోత్ అంటే గలీజ్గా ఉంటాయి రూమ్స్ బాగోవ్ బా ట ఏమో డబ్బులు వస్తా అమ్మ అదిందు చూసినవా డిస్ది ఆడుగు ఆడుగుచో కరెక్ట్ నాకు కనిపిస్తావ్
అక్కడ బాగాలేదు ప్లేస్ అా
అవునా
ఓ
ఎంత కళ్ళు మంటాలు వస్తున్నాయ ససలు నిద్ర వస్తుంది పక్క మళ్ళీ టాస్కులు ఉన్నాయి రేపే లాస్ట్ అని నేను గట్లే ఉన్నా
హమ్
ఆ ఇంకా
చెప్పాలి
బా అక్కడ ఎవరో పెయింట్ బలే వేస్తున్నారు కదా
ఎక్కడ
ఆక్కడ ఉంది లే ఓక అది నార్మల్ డ్రెస్సా నేను మొన్న ఇచ్చాన కద టీ షర్ట్ అది వేసుకునిమ అనుకున్నా బాగుందా నచ్చిందా
ఆమ్
వైట్ అయినావే బా సెట్టయింది నికిది పప్పయ
ఉమ్ నాకే అది అనిపిస్తాను
ముందే మార్తనా సొప్న
తంతా
హ హమ్ అహ్హ అను
హ
స్టైల్ గ అంటావు బా
ఓ హొ
ఊ
ఆ అందరూ ఏప్రిల్ ఫస్ట్ లో పైపో చేయాలంట వేరె వాళ్ళకి కూడ మెసేజ్ వచ్చింది చెప్పారు
ఎవరాల్లు
అశోక్ అని ఒక పిల్లాడు
ఎవరతను
తమ్ముడు
ఎవరికి ఎవరు ఎలా
ఉ అమ్మా నీకె ఒకొసారి తొందర్ తొంద గ అయిపోతుంది టైం ఒక్కొక్కసారి లేట్ గ అవుతుంది కదా నీతో మాట్లాడితె అయిపోతాను తుంది. నీలా తొ మాట్లాడితె అయిపోనె అయిపోదు సామి. ఆ పాప చెప్పు చెప్పు నేనె చెప్పాలి ఆ పాప చెప్పదు. మా అమ్మవాళ్ ఫోటోస్ దిగారు ఈ రోజు, ఎంత బా వచ్చయి తెల్సా?
పెట్టు
టె చేసేదా ఊ
అడగాలన మళ్ళీ షేర్ జేసి చెప్ పల్ల నేను చూసినాక మళ్ళీ నేను చెప్తా
అమ్మా బొట్టు పెట్టుకొనింది. అంటే ఎక్కువ పెట్టుకోవద్దులే దేవుని కుంకుమ ఒక్కటే పెట్టుకుంటుంది. ఇప్పుడు పెట్టుకోనింది ఫొటోస్ అట్ల ఎంత కలా ఉందో తెలుసా బాగుంది. ఆ పెళ్ళి కూతర అసల్ ఏమ్ బాల కోతిమొహం ఫుల్
నువ్వు పెళ్లికి మెకప్ ఏం వేయద్దు సరేనా న్యాచురల్గా ఉందామ్. నేనేస్తను నేనేసు అంట మేకప్
ఉ
నేను ఎందుకేసుకుంటానా బాబా ఆ ఇల్లు బలే ఉంది కదా అలాంట్ టెల్లిచ్చి అక్ అక్కడుందొకటి బావుంది.
ఉ
కచ్చితంగా అది బలుంది నీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా నాకు పెద్ ద్ద ఇల్లు కట్టిచ్చి మా అమ్మకి గిఫ్ట్ గ ఇవ్వల్ల
కళలుంటే సరిపాదు అది చెయాలని కూడా ఆశ ఉండాలి
ఆశ ఉంది దేష ఉంది ఆ ఆ
దండ అయ్యా ఎంత పెద్ద దండ వేసేసింద
ఫ్యామిలీ పిక్కా మన ఫ్యామిలీ అంటే ఇంక ఎంత బాగుంటదొ
అబా
కాదా
అలా అవుతుందా లేదా
అయితే కాదులే వదిలేయ్ ఇంక మిస్ మిలి నేను
అ అయ్యేలా చేస్తా అని చెప్పాలి
నేను చేస్తా అన్ చెప్పన్ ఎందుకంటే నీకు నమ్మకం లేనప్పుడు నేను నమ్మకం పోసిడి పుట్టిస్. అబద్ధం చెప్పం నేను అది పుట్టాల్సింది నీకు నేను పుట్టిస్తా అని నేను నాకు నేను అట్లా అంటే ఇట్లా నేను ఇంప్రెస్ చేసే ఉద్దేశంలో నేను లే నిజం చెను పంట్. నువ్ ఆల్రెడీ పడిపోయినవ్ సారీ సార
అ
సరిగట్టు మర్చిపోయిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కౌంట్ చేసుకుంటారంట అంటే మనం మంచి మంచిగా మాట్లాడినట్టు మాత్రమే తీసుకుంటారు అంట. చెప్ నేన్ అది చూలే మెసేజ్.
స్కూల్ల.
మనం మంచిగా మాట్లాడింది మాత్రమే ఆ ఇంకా మామూలుగాారు మాట్లాడదా హవాహెస్ నిన్ను నేను చేద్దునా.
ఆ.
నిశ ఏం చేస్తా
ఆ ఒకర్ తర్వాత ఒకరు చేసుకుందాం.
సరే ఒకరు తర్వాత ఒకరు ఓకే ఆ
పెట్టా చూడు. నేను వేరే వాళ్లకు పెట్టేసాను అనుకున్నా.
అందుక బయలు ఏటంట మీ బిల్డింగ్ అంతే. ఏ భాను.
పండు సంపిత్ వాళ్ల ఎందుక్? బాగా లావ అవుతూనే ఉన్నారు కానీ వాళ్ళ అమ్మలకి వాడు సన్నగవ్వాలని ఆశ
అద్దు చిన్నప్పుడు ను లా ఉంటేనే బాగుంటారు అబ్బాయిలు
వాళ్లు పెద్ద అవుతున్నారు అందుకే సన్నగా అవ్వాలని.
అయితారు ఎందుకు?
పంది వాళ్ళ అమ్మ చాలా లావు ఉంటుందని రాయకట్టయిపోతారేమోనని వాళ్ అమ్మ. పెళ్ళలి కూతురుని చూడస్తులు ఏం బాల లవ్ మ్యారేజ్ అంటా
సరేలె కట్ చేయి అయితే అే మళ్ళీ నెక్స్ట్ కాల్ నేను చేస్తా
ఇంకా నైన్ మినిట్స్ కూడా అ అవుతా ఉంది
టెన్ అయ్యింది
తినాలి అని ఆషా ఫోటోస్ చూడు
చూస్తా చూస్తా చూస్తా
సరే కట్ చేసి త నువ్వు చ్చేదువు
ఆ
కట్ చేస్తా
ఆ ఓకే